చెత్ న
ఏం దగ్గుతున్నావు మీ అమ్మ చూసి నీను తాగా
తుమ్మిననా
తిన్నావా
ఆ
చెప్పే వాడొస్తే కనుక్కోని నాకు అది చెప్పుమా
సరేనా
ఆ
ఆ
మీ అల్లుడికి చెప్తే ఇట్ట చేసిందంట మీ చెల్ల అనేసి నేను
ఆ
ఆ హాస్పిటల్ తీసుకోబోయిల్ల అప్పుడు ఫోన్ చేసిందంట వాళ్ళ చెల్లి మళ్ళీ
హా
నేను వద్దని చెప్తానే ఉన్నాను మీ మామకి
ఆ
వద్దని చెప్తానే ఉన్నాను కానీ వినలేదు చేసాడు అన్నది చేసేసాడు అని చెప్పింది చెప్పాడు చెప్పిందంట
ఎవరికి స్రవంతి వాళ్ళకా
ఆహా బాబాయి కి చెప్తుందంట చేయబాకు చేయబాకు అని అనేసి అయినా బాబాయి శ్రవంతికి చేశాడంట నేనేమన్న చేసింది చేశాడు ఆడకొదిలేయి మళ్ళీ పిన్నికి చేయడం ఎందుకు చేసి మేము మీకు అంత పగైపోయామా అయన్ని అడగడం ఎందుకు అని చెప్పి అడిగితే మనిషి చచ్చిపోయినట్టే చేస్తారా అని అడిగాడు మీ అల్లుడు
ఎవరు మా
నేను శ్రవంతి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు అడిగానని మనిషి చచ్చిపోయినట్టే చేస్తారా అన్నాడు ఆ పిల్ల అడి ఆపిల్లేమంటుంది అవున అక్క మామ బర్త్డే అప్పుడు వచ్చాను మీ పెళ్లి రోజు అప్పుడోచ్చి పిలిచాను పిలిచిన దానికైనా వచ్చిందా సరి ఇచ్చిన దానికి ఏమైన్న తిన్నదా మాట్లాడిందా నన్ను అరిచింది నేనే కదా పోయి మాట్లా మాట్లాడాను అంత చేసిన నాకు నేను ఎందుకు మాట్లాడాల నేను మాట్లాడను అని అంటుంది ఆ పిల్ల సరే మే మీ అమ్మోళ్ళనన్న పంపియి అన్న పెదనాన్న పోయాడంట వాళ్ళమ్మ పాలు తాగి కూర్చుండేసరికి పెద్దనాన్న పోయాడు డంటా పోయి కను కొని వచ్చేసరికి మళ్ళీ రేవతి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఈ పిల్ల పోలేదని చెప్పి మళ్ళీ ఓలీ ఇంటికి ఫోన్ చేసి చెప్ చెప్పేసి ఇంత గోలయిపోయింది
ఇప్పుడు స్రవంతితో మాట్లాడడం
ఆ పిల్ల రాలేదులే నిన్నటి నుంచి ఇంటికి
ఆ
మాట్లాడడం లేదంటే ఈ పిల్లతో ఆమెకేమన్న పనా పాలొల్ల ముందు అరుస్తుది మా ఈ పిల్లని
ఆ
రాత్రి కూడా నేను అసలు నిద్ర ఇలా పోతావా లేదా అని కూడా మీ అల్లుడే ఉండి అంటే ఇంజెక్షన్ పోయి హాస్పిటల్ తీసుకొని పోయినాడు కదా
ఆ
ఆ మావయ్య చేశాడు ఆయనకి ఏం చెప్పాలి పిల్ల ఒచ్చాడు తీసుకొని పోయి చూపిచ్చి తీసుకొచ్చాడు అంటే అయిపోద్ది కదా ఈమేదో ఈమే పోయి ఇమె చూపించుకుని ఈమే ఇంజెట్ జెక్షన్ ఏపించుకున్నట్టు చెప్పింది అది మీ అల్లుడు ఇంటా తింట టున్నడు నేను తిన్లే రాత్రి అన్నం అవి మేము రాకముందు ఆల్రెడీ తినేసి
అ
మళ్ళీ మేము తింటాం అనంగా తినింది
ఆ
ఇంకా అన్నం సరిపోద్దని కాదులే నాకు వద్దు నేను తినేసి వచ్చున్నాను అని చెప్పి చెప్పా నే కిర్నికాయ దిన్నాను మీ అల్లుడి తిన్నాడు ఆ మాట చెప్పింది అనేసి పడుకున్నాను నేను చెప్పా ఇట్ట మళ్ళీ మీ చెల్లి ఫోన్ చేసి అడిగిందంటా బాబాయ్ ఏదో చేసాడు చూస్తా బాబాయ్ చేసాడు అంటరు వదిలేయచ్చు కదా పిన్నికి తెలుసు కదా వాళ్ళు ఎలాంటోల్లో మళ్ళీ చేసి అన్నడగడం ఎందుకు అని అన్నా దానికన్నా నన్ను ఆ మాట అన్నాడు నేను వాళ్ళకి వాళ్ళేదో వచ్చి చూస్తారని కాదు వాళ్ళు ఎలా అన్నారో ఈ మీతో ఎట్న్నారో చూస్తున్నారు కదా మళ్ళీ ఎందుకు పిన్ని ఫోన్ చేసి అడగడము స్రవంతి వాళ్ళ అమ్మ ఏం అన్నది మేమంత పగయిపోయామా అని అన్నది కదా
ఎవరు
మాకు టైం వస్తదని చెప్పి ఈ ప్పి ఏం అడగలేదంట నిన్న స్రవంతి వాళ్ళ అమ్మ కూడా ఏం అడగలేదంట
ఎవర్నీ వాళ్ళ అమ్మనా
ఆ రేవతమ్మనేం ఏం అడగలేదంటా
ఆ
మేము మీకేం అన్యాయం చేసాము మీ తమ్ముడే చెప్తున్నాడు మా బాబాయోళ్ళ పెళ్ళైనప్పుడు ఏం చేయలే రేవతమ్మేం చేసేది లేదంట ట్రిప్పు ట్రిప్పు కి పెదమ్మయిన ఏడ వండుకుంట చేస్తది చరణు చరణోళ్ళ అన్న వొస్ తే అప్పుడు టిఫిన్ చెయ్యాలా తాత ఎప్పుడొస్తే అప్పుడు టిఫిన్ చెయ్యాలా ఆ పిల్ల ఎప్పుడు అడిగితే అప్పుడు టిఫిన్ చెయ్యాలా అన్ని సార్లు ఆమె ఏడ వండుకు నీ అల్లుడే అంటున్నాడు ఆమె చేయలేదని మనం చెప్పకూడదు ఆమెకి ఓపికున్నంత వరకు చేసింది ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది వాళ్ళని చూడనంటుంది తప్పేం లేదు దిన్ ట్లో అని అన్న నాకు మొన్నే తెలిసింది ఇంకా ఆమేం చేయనప్పుడు వీళ్ళంతా చేస్తాండా ఈళ్ళైన యాడ మే బస్సో స్తుంది బస్సోస్తుంది ఎత్తు ఈడ ఎత్తితే ఆడ ఆప్తాడు ఎత్తు ఆపలేదు ఆపరాది ఫుల్ గుండారు అని జెప్పి అన్నాడు
అ
మనిషి చచ్చిపోతున్నా అంటరాంటె మీ అమ్మ చేసుకున్నదే కదమ్మా అది
అదే నిన్ను అడిగితే కూడా మనిషి ఎందుకు చచ్చిపోతుంది స-సచ్
నేను ఇది కూడా అడిగా ఇది కూడా ఆ అది కూడా అడిగా మనిషి సచ్ పోతుంటే కూడా ఇంతేన అన్నారు కదా ఇంట్లో ఇప్పుడు జ్వరము జ్వరం కాకుండా ఇంకేదనా బాలేక కుండా వస్తది అది ఎక్కువయినా గానీ నీకు ఫోన్ చేయకుండానే ఉంటారా అని అన్నా వాళ్ళకి బుద్ధి లేద్ గడ్డి తింటారు అన్నావు వీళ్ళ కూడా బుద్ది లేదు గడ్డి తింటారు అనుకోలేవా అనన్నా నువ్వు అట్ట ఆలోచిస్తున్నావు నేను ఇట్ట ఆలోచిస్తున్నాను అన్నాడు నేను అడిగిందాంట్లో ఏం తప్పు ఉంది మా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు బాలేకపోతే రారని చూస్తున్నారు అన్ని చేస్తా కూడా వాళ్ళకు ఫోన్ చేయడం ఎందుకు
వాళ్ళు కావాలని రచ్చ పెట్టుకొని
అమ్మ ఈం కూడా మావయ్యకి ఏం చెప్పింది పదైనా గాని పోయి చూపించుకుంటాను నేను ఎప్పుడొస్తారో రాని
నీకెలా తెల్సు
చెప్పింది
ఆహ
అడిగాడు అడిగితే ఫోన్ చేశాడు మీ నాన్న మా ఇది అంతా ఎప్పుడు జరిగింది మేము ఇంట్లో బయలుదేరాం చూసావా ఆరు యాభైకి బయలుదే రాం మా ఇంటికాడ ఈ మధ్యలో జరి గింది ఆరు యాభై ఎనిమిది పదిలో ఎనిమిది యాభై మధ్యలో జరిగింది ఇదంతా
ఊహూ
నేను చూసాను ఫోన్ తీసుకొని చూసాను చెప్పా నేను ఫోన్ తీసుకొని చూశాను
ఆ
నే కూడ్ చెప్పా అర్ధరాత్రి పడుకునేస నేను ఈ మాట అంటేను ఆయన తాగేసి ఉన్నాడు ఈ రోజు
అ
అవన్నీ లోపల కుళ్ల పెట్టుకుంటాడ్, ఇడికి వచ్చినప్పుడు కక్కుతాడు
హా
అన్నాడు అసల్ అడ్రస్ ల్యకుండా వెళ్ళిపోతాను నేను
అ
ఆయన ఎప్పుడో రాడ్ రేపు నెలలోనే వస్తాడు
హా
ప్యా దానికంటే ముందే వెళ్ళిపోతాను నేను అని అన్నాడు
అ
త్రిన్ కూడా హెచ్చరిలే ఎప్పుడు పోతావు అసలు పోతావా లేదని కూడా మీ అల్లుడే అన్నాడు
నిన్నెప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావా
నాకు కిల్లేంది చెప్పలేదు మా
ఇరవై తొమ్మిది వస్తా
ఆ ఇంకేం అర్థం కాలే చెప్పే అక్క ఇన్ఛార్జ్ రాలా ఈరోజు
నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇరవై తొమ్మిదో లాస్ట్ నువ్వు ఉన్న ఉండకపోయినా అది నీ ఇష్టం ఇంకా
ఆ పిల్ల ఇంటి కి పోవాలన్నది ఫోన్ చేస్తే చెప్పేదిను ఫోన్ చేస్తే మిడ్ ఎప్పుడు కనుక్కో అక్క
అ
కనుక్కొన్ నాకు చెప్పు మా అమ్మోళ్ల చెప్పుకుంటాను తింటీ పోవాలి నేను అని చెప్ పోయిన
ఆ
కనుక్కుంటాళ్లే అన్నది వీళ్ళు ప్రిన్స్ భార్య ఏమో ఉంటే మీక్ గురువారం నుంచి ఉంటాయా గురువారం అయినా ఇబ్బందిలే బుధవారం ఇంటికి వచ్చేస్తా కాబట్టి
వచ్చేస్తే
అడ నించివస్తాయి కదా అప్పుడు నాలుగు గంటలకి ఎగ్జామ్ అయిపోది నాలుగు గంటలకు వచ్చేస్తాను కదా నేను అనేదే న్నఅంటే ఈ రోజు నుంచి ఉన్నాయి అనుకో బుధవారానికి లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజు రాయాలా నేను వచ్చి రాసేసి మీ దగ్గరకు అందుకోలేన్ కదా బుధవారం నుంచి పెట్టినా ఫస్ట్ ఎగ్జామ్ అందుకోలేను రాసేసి మీ దగ్గరకి రాలే ఇంటి రాలేను
ఆ
కాని నేను బుధవారం కనుక్కొని చెప్తాను మా కనుక్కొని చెప్తాను మా అంటున్నా
అయితే మీ అవ్వకి ఏం చెప్పేది ఇరవై తొమ్మిది తీసుకొస్తాను అని చెప్పేద అయితే
నాకు ఫోన్ చేస్తదిలే ఈరోజు నేను చెప్తా నిన్న జేయలే దా ఈరోజు జేస్తది ఆ
ఆమీ ఊరూ పోయిందా లేదా అని అడుగుతాది గానేమో గమ్ము నుండు అడిగితే చెప్పు లేదంటే చెబ్బకు
అడిగితే ఏం చెప్పేదా పోయేససోచ్చేసిన అని చెప్ కదా ఏం సర్
పొద్దున్నే వచ్చేసింది
పొద్దున్నే వచ్చిందని ఎందుకులే మా
నా
మళ్ళీ ఆమె ఏమన్నా అనుకోదా
సరే ఏదో ఒకటి చెప్పు మీ అబ్బాగాని చెప్పినాడు రాత్రికి కాఫీ చేసుకురానా
సరేలే చికటితో వచ్చేసిందంటా అని చెప్తా
నేనేం మాట్లాడలే మీ అబ్బతో మొహంతో కుడ ఉబ్బుకొని ఉంది క్రికోల్డ్డి గారు బాకా పుడుకొని ఉన్న అట్నే నిను కూడా పుడుకోని ఉన్న వాడు తాగలేదు అని చెప్తున్నాడమై నాక్ మాట్లల్ తెలియదా ఆ మాత్రం
ఆ
ఆ కటింగ్ షాప్ కి బోయేటప్పటికి ఏసేసినాడు అయన మళ్ళీ ఇంటికి వచ్చేటోడు బాగ ఎసినాడు ఆ రాత్రి బాగి రాజ్ అన్న వచ్చడు బోడుకునాడు రాత్రి కి
ఎక్కడ
కడా
ఆయన్న ఎందుకోచ్చడు
ఇప్పుడు జీవాడకు పోసొచ్చు పొద్దు పోయిందంట పదకొండు గంటలపుడ్ చి పడుకున్నాడు
మ్
ఆ ఫోన్ చేస్తే ఫోన్ బిజీ అని వచ్చింది నాకు మోహన జెసి నాన పోయి గేట్లు తీయిపో వాడొస్తున్నడంటా అని చెప్ప సరేలే అని చెప్పాడు
అప్పుడు అడగలె డాడీ ఏం చేస్తున్నాడాని నువ్వా
నెన్ అడగాలే
ఆ
నేను నేను పోయేటపుడే చెప్పేసి పోయా తొందరన్నా ర బిడ్డ ఒక్కడే ఉన్నాడు నువ్వు తాగేస్ సస్తవేమో నేను లేనని తాగబాకని కూడా చెప్పేసి పోయా
వాడు ఒక్కడే ఉన్నాడని నేను తొమ్మిదికు ఫోన్ చేయాల అప్పుడు ఓపెన్ చేస్తే వాడు పైకి పెట్టేసున్నాడు
ఆ
తలుపు తీసుంది పైకి పెట్టేస్తున్నారు
అట అయితే ఓడిబెట్టిండు డాడీ ఉంటాడు
ఏమో
పైకి బెట్టడు
ఫైకంటే ఎట్ పండబెట్టేస్తున్నారు మే స్ట్రైట్ గా కనిపిస్తది కదా దాన్ని ఎనక్కి పడిపోతే ఎట్టపడిపోద్దా
అదేలే మె డాడీ ఉంటాడు ఇంట్లో కాని తెచ్చుకోనీ గని తగినడో ఏం కర్మా నేను లేను కదా
ఆ నేను అందుకే ఉండా బాక్ మాన్ అంటాను నువ్ వినవు
అవును బాగామ అంటేనే పొద్దు పోయిపోయిందాన్ని నేనేం చేసా నన్ను తీసుకురా వస్తానన్నాడు అట్లా
ఎప్పుడు
రాత్రి
ఆ
ఇంటికి రాను రోడ్ లో ఉంటా రోడ్ లోకి రా అన్నాడు
ఆ
ఆ టైమ్ లో నేను ఆడ వచ్చింది నేను రానని చెప్పినా
ఆ టైం కే ఎందుకు వస్తానన్నాడు ఆయన
ఆయన సందకాటే చెప్పాడులే నేను వస్తానని నువ్వు చ కాది మమ తాను అలాడద్దు అని చెప్పినాను
ఉ
ఒళ్ళు మన లాగా ఫంక్షన్ పాటికి ఫంక్షన్ ఓ టిఫిన్ పల్లు టిఫిన్ అట్ట బెట్ అట్ట చేయరోళ్ళు ఆంధ్ర భోజనాలు తినేసినాక అప్పుడు స్టార్ట్ చేసిన రోళ్లు ఆ అందుకని కదా అంతలో పెందా మేము బోయేకాలకి భోజనాలు రెడీ చేసినారు వాళ్ళు